హలో హలో ఆ వయిస్ వస్తుంద హలో
హలో
తను వాయిస్ వస్తుంద హలో
ఆ వస్తుంది
మరి ఏంటి ఏం మాట్లాడవ్ అసల
ఇప్పుడు వస్తుంది అబి అప్పుడు రాలేదు
అవునా అప్పుడు నుండి హలో హలో అంటునే ఏ ఏమైంది తర్వాత ఇంకా చేస్తున్నావు నవా చూస్తున్నావ
ఏంటి
అదే ఏమో అథారిటీ ఏమేమో అన్నావు కదా అథరైజ్ తర్వాత ఇంకేదో అప్లై చేసినా అన్నాం కదా అంతా అయిపోయిందా అప్లై చేయడం మరి
లేదు నవ్య ది రావట్లేదు
వస్తది హలో
రావట్లేదు
ఏం రావట్లేదు తను
నవ్య ది ప్రొఫైలే రావట్లేదు
ను్వు నవ్య గురించి ఎందుకు అంటున్నావుతా నువ్ నేను ఏం అడిగిన నీకు ఇప్పుడు దాకా ఏదో చేసావు కదా అప్లై అయి అయి్యిందా అప్లై అయ్యి అని అడిగిన కదా
ఆ అయింది
మీకు నా వాయిస్ వినిపయట్లేదా
ఇప్పుడు వస్తుంది
అంటే ఇప్పుడు దాకా నేను చెప్పింది ఏమి వినిపయలే
కట్ కట్ అవుతుంది
ఓ అవునా వన్ సెకండ్ ఆవు ఏమైనా మాట్లాడుతుూండను
సరే
ఓ ఇప్ప
ఆ ఇప్పుడు క్లియర్ ఉంది
ఓకే అదే ఏదో అప్లై చేస్తున్నా కదా అప్లై చేయడం అయిపోయిందా
ఆ అయిపోయింది
దీనికి ఆది
అది సోఫ్ట్వేర్ ఎంజనీయరింగ్డూరు
ఇంటనే చాలా దొరికిందానికిక అది
లే అన్స్టక్
అచ్చా అయితే ఏంటి దానికి ఏమైనా కమ్యూనికేషన్లో ఉండ అవి అంతా ఉంటా ఇప్పుడు మీకు మళ్ళా ఎప్పుడు వచ్చిండి
నిమిషం మా డాడీ కాల్ చేస్తుంది
అవునా సరే క అది చేస్తాం మరి బయ్ నేనుకా జిమ్ తీసుకుంటా బాయ్ ఉమ్ హలో అయితే విష్ణుదేవి నరసింహా అవతారం గురించి చెప్పాలా నీకు.
హలో అభి.
ఆ
కట్ చేయ్య మా డాడీ కాల్ వినిపిస్తుంది నీది.
అవున.
నాన్.